హలో
వినిపిస్తుందా అండి
వినిపిస్తుందండి
ఏం చేస్తురండి ఆ బావున్నామండి మీరు బావున్నార ఆ ఊరకనే ఉన్నామండి ఆ బావున్నామండి ఏం చేస్తురండి ఆ అయిపోయిందండి మీరే ఎండలు మొన్నటి వరకు బాండే ఆ బా మొన్నటి వరకు బావుందండి ఈ మధ్యలో కొంచెం చల్ల పడ్డది మొన్న ఒక రెండు మూడు సార్లు వర్షం పడ్ డ్డది ఇప్పుడు కూడా కొంచెం మబ్బుల పడుతుంది మబ్బుల పడుతుందండి ఇప్పుడు కూడా కొంచెం మీ సైడ్ ఎట్లుందండి
మొన్న నిన్న మొన్నటి వరకు ఒక వారం రోజుల క్రితం వరకు నలభై ఆరు నలభై ఏ డిగ్రీల ఎండ మాది
స అవునండి నలభై ఆరు నలభై ఏడ్ నలభై ఎనిమిది
అ అద్ ఆ ఎండకి జనాలు పుట్ట పుట్ట ఒక మా దగ్గర మా ఊర్లోనే ఎక్కడో కాదు ఒక ఇరవై ముప్పై మంది చనిపోయిండ్రు తెలుసా
వడదెబ్బకండి ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు కదా ఓల్డేజ్ వాళ్ళు కొంచెం వాళ్ళు ఎండ ఉంటారు పాపం
అవును
మనకే ఎట్లానో అనిపిస్తుంది ఇంట్లకెళ్ళి బయటికెళ్ళాలంటే భయం అనిపిస్తుంది
అవునవును ఇగ నైనేతే ఎండలకె ట్టు వెళ్ళలేదండి ఎండాలంటే మా పిల్లలు వద్దు అమ్మ బయటకు వెళ్ళకు బాగా కష్టమైతదంటే ఉదయమే లేవడం కొంచెం అంబలి అయ్
ఆ అం బలి అంటే తెల్లదా అండి ఆ అంటే జొన్నపిండితోనే వాటర్
ఆ జొన్న పిండిని ఫస్ట్ పుల బెడతారు ఒక రోజు పెరుగులా కొంచెం పత్త లాగా రేసికా పుల బెట్టి ఉంచుతారు అది పుల్లగయినాక తెల్లారి దాని మీద వాటర్ వేరుకుంటది దాన్ని పక్కకు పెట్టి కొంచెం గిన్నెలో పక్కకు తీసుకొని ఆ ఉన్న అడుగునున్న పిండిని తీసి ఎసర పెట్టి ఈ ఎసట్లో ఈ పిండిని కలిపేస్తారు పుల్ల పుల్లగా ఉంటది అన్నట్టు ఈ పిండిని బాగా ఆ వాటర్ లో వేడి చేయాలి వేడి చేసి మంచిగా తాగితే పుల్ల పుల్లగా బాగుంటది మళ్ళా ఎండాకాలం లిక్ క్విడ్ పదార్థం అన్నట్టు మీ దగ్గర ఏందో సౌండ్ వస్తుంది
అవునా అది కొంచెం గాలి వస్ స్తుందండి కరెంట్ పోయింది సిగ్నల్ లేద వైఫై లేదని నేను బయటికి వచ్చినా
ఆ అయితే అది అది మళ్ళీ మజ్జిగ తర్వాత ఏమన్నా ఇంకా మళ్ళీ ఒ ఆర్ ఎస్ అవన్నీ దగ్గర పెట్టుకొని ఉంచుకోడమే జరిగింది తప్ప ఇంకోటి ఏం జరగలే ఎండ కాలం మొత్తం అదే జరిగింది
ఇంకా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోలేదండి వాటర్ ఆపిల్స్
తీసుకున్నాం వాటరేపిల్స్ దగ్గర పెట్టుకున్నాం ఫ్రూట్సు తర్వాత అన్నంలోకి కూడా లిక్విడ్ పదార్థం అంటే బెండకాయ పులుసు సాంబారు ఫ్రై ఫ్రై కూరలు కాకుండా ఎందుకంటే ఈ ఎండాకాలము పొడి పొడిగా ఏది పోదండి నోటికి
ఆ తినాలనిపీయలేదండి కొంచెం సార్లా ఉంటే
ఆ అచ్చ ముద్ద పప్పు చేసు ని పక్కకు పచ్చి పులుసు వేసుకోవడము లేకుంటే చేపల పులుసు చేసుకోవడం లేకుంటే బెండకాయ పులుసు ఇలాంటి లిక్విడ్ పదార్థాలు
మీకు చేపలు దొరుకుతాయండి ఊర్లల్లో
ఆ దొరుకుతాయండి కానీ రేటు బాగుంటది మా దగ్గర ఫోర్ హండ్రెడ్ పర్ కేజీ ఉంటది
అమ్మో మా సైడు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ
ఉమ్ మా దగ్గర రేటే ఉంటది మట్ న్ కూడా ఎయిట్ హండ్రెడ్ ఉంటది మా దగ్గర
ఆ ఎయిట్ హండ్రెడ్ ఆ అండి మటన్ కని ఆ చేపల అయితే కొంచెం ఎక్కడకెళ్ళాలి బ టూ హండ్రెడ్ కేజీ టూ ఫిఫటీ కేజీ అట్లపడతాయి
అవును మీకు బాగా దగ్గర నేను కొన్ని బాగా తె ఒక కేజీ కేజీ న్నర తెచ్చు కుంటే ఒక పది గళ్ల ముక్కలు ఫ్రై చేస్తానండి ఆ పచ్చడిలాగా ఫ్రై చేసి పక్క పక్కకుపెడితేండి పిల్లలు బో ఇష్టంగా తి పేరు అవి కొంచెం నిమ్మరసం వేసి ఉప్పు కారం కలిపి అందులో ఆ క్లానీ ఫ్లోర్ పౌడర్ ఉంటది కదా అది అది కొంచెం కలిపి నూనెలో కార్న్ ఫ్లోర్ మ్ అది కలిపి కొంచెం నూనెలో ఇట్లా బాగా వడల్లాగా చేసి పెడతా పిల్లలకి
మ్ హా తింటారు
తర్వాత కొంచము సూపు పులుసు పెడతా చింతపండేసి మీరు మీరే రకంగా చేస్తారు
అసలు మా పిల్లలు ఫిషే తినరండి నేను ఒక్కదాన్నే తింటా అండి మా ఆయన కూడా తినడు ఫిష్ అస్సలు వాళ్ళకు ఆ స్మెల్ స్మెల్ రావద్దు
అంతేనా
అంతే అండి ఇగ నా ఒక్కదాని ఆ చికెన్ మటన్ తిం టరండి ఫిష్ తినరు ఇక న ఒక్కదాని కోసం ఇదంత ఇబ్బంది ఎందుకని నేను కూడా ఎక్కువ తెచ్చుకోమండి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన ఆ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే తింటారండి ఎంత ట్రై చేసి పిల్లలకు పెడదామన్నా వాళ్ళు అసలు
అదే చాప లు మంచి బ్రెయిన్ కు సంబంధించి పిల్లలకు బుద్ధిని ఇదిజెస్త
ఆ అన్ని చికెన్ మటన్ కన్నా ఫిషే మంచి న్యాచురల్ దొరుకుతయి కదాండి వాటికి ఏ మందులు వేయకుండా ఏం ఎయ్యకుండా మంచిగా
అవును
ఎందుకో అండి వాళ్ళకు అస్సలే తినరు
ఫస్ట్ నుండి అలవాటు చేయలే కావచ్చు కదా మీరు
చేసామండి చిన్నప్పటి నుంచి పెట్టేది ఇంకా చిన్నోడు కొంచెం అది స్మెల్ వస్తేనే ఛీఛీ నాకు దూరంగా పోయి కూస్సొఅంటాడు
హుహువాళ్ళకి ఎంత మనము ఫిష్ అంతే వాల్లకంత ఫిష్ ఇటిలో మంచి ఇది ఉంటదండి అందుకే ఫిష్ అలవాటు మ్
ఫిష్ తించె కళ్ళకి కూడా మంచిదండి కొంచెం ఆ చికెన్ మటన్ తింటార అండి ఇంకా పిల్లలు చికెన్ మటన్ తింటారా అండి
మరి చికెన్ సూప్ చేస్తరా ఫ్రై లాగ చేసుకుంటార
ఇక ఒక్కొక్కసారి ఫ్రై ఒక్కొక్కసారి సూప్ అండి ఎక్కువ అయితే ఫ్రై అయ్యండి ఇక అదయితే కొంచెం ఇష్టంగా తింటారు పిల్లలు
అదే కదా మేయిన్ కూడ గంతె చేస్తాం ఇగ ఎందు ఎంటే సూప్ చేస్తే కొంచం ఎంత నువ్వు ఎంత మంచిగా అయిన వండు అది కొంచెం నీసు వాసన లాగ అనిపిస్తది కొద్దిగా
నీ నేస్ వాసన వస్తే ఇప్పుడు ఆ చెప్పండి మీరె
ఎందుకంటే కొంచెము వాటర్ వేసేసరికి నీ స్ నీ స్ అనిపిస్తుంది ఆ కారీ
సమ్మర్ కాబట్టి సాయంత్రం వరకే ఖరాబ్ అయితది ఒక్కొక్కసారి
అవును ఇగేం లేదు తినంగా మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం తప్ప ఇంకో
అవునండి ఇప్పుడు మీ సైడ్ ఇట్ల గట్క రాగి జావ అవి చేసుకుంటార అండి
కుంటాం కంపల్సరీ రాగి జావ చేసుకుంటాము గట్ టక చేసుకుంటాము తర్వాత ఈ రాగి తోటి లడ్డు రాగి లడ్డు చేసుకుంటాం బాగ తర్వాత ఇప్పుడు దోశలుంటాయి చూడు దోశలలో ఒక గ్లాసు బియ్యము ఒక గ్లాసు మినపప్పు పోసినప్పుడు నేను కంపల్సరీ రాగులు పోస్ స్త అందులో రాగులు పోసి నానబెడతా
నేన్ కూడ మొన్న మొన్నె ఆ మొన్న ట్రై చేసినాండి డి అ అంటే యూట్యూబ్ లో చూసి నా రాగులు మినపప్పు బియ్యం దోశలు వస్తాయా రావా అనుకుని ఒక రోజు యూట్యూబ్ లో చూసి మన్న పోసినండి బా పిల్లలు కూడా బానే తిన్నారు
కొంచం కాకపోతే నలుపు నలుపు అనిపిస్తుంది అంతే
ఉ పిల్లలు ఏం తింటారో ఏమో అనుకున్నా గాని తిన్నరు బానే ఉన్నాయా అని చెప్పిరు
ఆ బానే ఉన్నాయి కొంచెం నలుపు ఎందుక్ వస్తుందంటే మనం పోసిన రాగులు కొంచెం రె రెడ్డుగా ఉంటాయి కదా పిండి కొద్దిత ఎట్ల రాగులో పిండి కొద్ది బ్లాక్ అయి ఉంటది
అవును. ఇప్పుడు మా అమ్మ మా అమ్మ వాళ్ళయితే ఇప్పుడు బియ్యం ఒక గ్లాసు జొన్నలు ఒక గ్లాసు ఈ మినపప్పు ఒక గ్లాస్ పోసి దోశలు పోసుకుంటారండి అట్ల కూడా బానె వస్తాయి
బానేవస్తాయ అవి
ఆ అట్ల కూడ బానే వస్తాయి మంచి ఉంటాయి
కానీ కడక వస్తుంది రాదు కదా
ఆ అదే కాని వస్తే వస్తే అన్న యండి అండి మా మమ్మీ వాళ్ళు ట్రై చేసిరట మొన్న
ఉమ్ నేనేమో ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు కొంచం అందులో కందిపప్పు యాడ్ చేస్తా కొంచం శనగపప్పు యాడ్ చేస్తా కొంచెం రాగులు వేస్తా అందులో ఆమె తర్వాత ఇంకా పట్టుకునే ముందు నానబెడతాం కదా మనం నాలుగుగంట లు పట్టుకునే ముందు దొడ్డ అటుకులును ఐడియా ఉందా
ఆ ఉందండి
ఆ వాటిని కొంచెం పిడికెడు నానబెట్టి అన్ని కలిపి మిక్సీ పడతా మంచి క్రేజీ వస్తుంటది ఇక దోశ
దోశ ఆ క్రిస్పి క్రస్పీ లాగా వస్తాది అన్నామట
అట్లా
కొంతమంది అన్నం కూడా వేస
బాగుండదండి ఒక్క పొద్దులకు అసలే వనికిరాదు ఇక ఒక్క పొద్దుల కు పనికి క వస్తుందా
బనికి రాదు కొంతమంది అంటుంటే విన్న అన్నం కూడా వేస్తారు అని
అవునా మీరు ఎప్పుడైనా ట్రై చేసిండ్రాఅండి మరి
నేను ఎప్పుడు చేయలేదండి చెప్తా అంటే విన్నా
అంతేనా మనం ఇప్పుడు ఒక పొద్దులు గ్యారెంటీ ఉంటాం వారానికి
అవునవును
వారానికి ఒకటో రెండో రోజులు ఉంటాం అన్నంచేసింద కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం కదా ఎట్లా పనికోస్తది పనికిరాదు అది
ఆ పనికిరాదు మళ్ళ అన్నం వేస్తే కరాబు అయితదేమో అన్న ఫీలింగ్ ఈ దోశపిండి కూడా ఖరాబ్ అయితదేమో అని అనిపిస్తది అందుకని ఎప్పుడు ట్రై చేయలేదు ఉ అన్నా వాళ్ళు చెప్తేగానీ ఎప్పుడు ట్రై చెయలే
ఉమ్ ఇడ్లీ చేస్తారా మరి
ఆ ఇడ్లీ వేస్తామండి
ఇడ్లీ చేస్తాం గాని మనం దోశ పిండి రెండు రోజులు ఉంచుకున్న బానే ఉంటుంది గానీ ఇడ్లీ పిండి తెల్లారి కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంట చూడు ఫస్ట్ రోజు వచ్చిన ఇడ్లీలంతా సాప్ట్ గా సేకండ్ రోజు రావ్ కొద్ది గట్టి
టే టేస్ట్ కూడా అనిపియదు సాయంత్రం పునుగులు వేసుకోవాలండి అట్లా మిగిలినప్పుడు అట్ల అయితే ఏం కావ్
అదే అదే థ్యాంక్స్ అమ్మా మీ అమూల్యమైన సందేశం కే కేటయించినందుకు
థ్యాంక్స్ అం హు హుమ్మ్ ఓకే